హలో
నమస్కారం అండి
ఆ నమస్కారం అండి
ఏం జేస్తున్నారండి
పడుకున్నామండి ఏం దోయ్యక
అవునా
పడుకున్నామంటే నిద్రబోలేదండి మెళకువతోటే ఉన్నాం
ఆహా నేనే ఏం జేస్తున్నా అంటే ఖాళీ ఉన్నా ప్రస్తుతానికి ఇప్పటిదాకా ఇగ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా భోజనం చేసేసినాం
ఆ
రేప్ పండగ గాబట్టి ఇంటి ముందు మొత్తం అలికిన
ఉమ్
రేపు మీరు పులిహోర జేస్తరా అక్కడికి యెళ్తారా అండి పులిహోర పెడతారు గదా మీ దగ్గర
ఆ పెడతారాండి మరి రేపే అన్నంత అన్న సంతర్పణ గిట్ల ఉందో ఏమో తెలువదండి రండి మరి
అవునా వద్దన్నా గూడా తినవే అంటున్నాడు అడుగుతే తినవే అంటున్నాడు
ఉమ్ ఇగ రేపే ప్లాన్ జేస్తరు గావచ్చు
ఆహా అదే ఎవరు పెడతారో తెలువదు కొంతమంది ఇద్దరు ముగ్గురు అయితరు అని గూడా చెప్పుకుంటారు గదా అంటే వేరే వాళ్ళు గూడా ఎవరన్నా మంచి జరుగుతే పెడతా అనుకుంటారు గదా కాని చెప్పుకుంటే వేరే వాళ్ళు వరకు పెట్టే వాళ్ళు ఉంటే బంద్ అయితరు గదా అని చూస్తారా లేకపోతే ఏనికిస్తారో యేమో వాళ్ళు కొంచెం మేము కొంచెం పెడతాం అనుకుంటార తెలవదండి కొన్ని ఊర్లలో అట్ల జరుగుద్దిగా
ఆహా వినాయకుని కాడ అంటేనా తొమ్మిది రోజులు ఉంటది కాబట్టి రోజు ఒకరు రెండు రోజుల కొక్కలన్నా మూడు రోజుల కొక్కలన్నా అట్లా సెట్ జేసుకుంట్రు ఇప్పుడు ఇది ఒక్కటే రోజు చేసుడు ఒకటే రోజు పెట్టుడు ఒక్కటే పూట పెడతరు గదా కాబట్టి ఎవళే ఎవళే పెడతాన అనుకుంటారో అసలు ఫస్టే ప్లాన్ జేసుకోవాలి
చేసుకోవాలి
ఉమ్ ఎక్కువ శాతం అయితే గాయన పెట్టేది మరి ఆ గుడి ముందట ఉండేటాయనా గాని మరి ఈసారి బెడుతుండో లేదో ఉమ్
ఏమో పెట్టిన పెట్టకున్నా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి వస్తే కొంచెం బాగుంటది గదా ఎప్పుడు యెళ్ళలేదు వెళ్తే బాగుండాలి ఫీలింగ్ ఉండది నాకు మేము కూడా అంటే ఈ మా ఊళ్లో చేసినప్పుడు వెళ్ళలేదు అన్నమాట ఎప్పుడు
ఉమ్
అసలు జూస్తే ఎట్లుంటది అసలు అంటే అక్కడ నాకు తెలుస్తది గదా అని
నేను గూడా ఎప్పుడు వెళ్ళలే నేను వెళ్తాకి ఎప్పుడైనా అయిపోయేది
ఆహా
అంటే మరి వీళ్ళు రే పొద్దుగాలే చేయాలంటారు మరి చూడాలి
ఆ పొద్దుగానే జేయాలంటే పొద్దుగానే పని అయిపోతే బాగుంటది చూసి రావచ్చు గదా కొద్దిసేపు స్పెండ్ జేయొచ్చు గదా అని అనుకుంటున్నాం కాని ఏమయితదో చూడాలి రేపు
చూసేదేం లేదండి పొద్దుగాలనే పని జేసుకున్నాం పొద్దుగానే యెళ్దాం అయిపోతది దర్శనం చేసుకొని వచ్చేద్దాం కొబ్బరికాయ కొట్టినామ అంటే ఇగ మళ్ళీ సాయంత్రం వచ్చినప్పుడు నీళ్లర పోసుకొని దండం పెట్టుకుంటే కథం
అవును
వస్తారో రారో అ మా గల్లికి
ఆహా ఇ దారేటనా ఉంటే మంచిగా ఉండు
మళ్ళీ కట్ అయి ఏమో మళ్ళీ డౌట్
ఆ ఎం కాదు ఏం కాదు కొద్దిసేపు స్విచ్ ఆఫ్ చేసిన ఛార్జింగ్ కూడా పద్దొమ్మిది ఏమో ఎక్కింది
అ ఏదో ప్రాబ్లం అయితాంది అందుకే వస్తలేదు
అవునా ఏం ప్రాబ్లం ఉండదు కొత్త వేరే ఫోన్ కాబట్టి కొంత సంబంధమే లేదు ఇంకా
మరి ఇట్లా ఇప్పుడు ఎన్ని కాల్స్ చేసినా ఒకదానికి కూడా కలుస్తలేదంటే
ఏ ఏద ఎవరో అమంట దిష్టి దాకిందట్టుందండి
ఆహా ఇది ఇక్కడ కుక్క మా ఇంటికనే ఏ ఉంటుంది ఈ కుక్క ఎవల్దో అడ్రస్ లేని కుక్క
చిన్న కుక్క అండి
ఆ
ఆహా మా ఏమంటారు మా ఇంటి ముందు కూడా కుక్క ఉన్నదండి అ లడ్ వాళ్ళకు కుక్క బా పందులు మేకలు అన్ని ఉంటాయియండి నక్కలు ఉంటే నక్కలు కూడా దారుస్తున్నారురు పన్నెంలు ఉంటే పందులు కూడా దారుస్తురండి వాళ్ళు ఇంటి నిండా అన్ని ఉంటాయండి
ఇప్పుడు వచ్చినట్టున్నారు కదండి
ఆ
ఇప్పుడుచ్చినట్టున్నారు వాళ్ళు
ఆ ఇంత సేపు వచ్చారట
హ తొమ్మిదినరకు వచ్చిరు ఇది ఎంత చేపడానికి ఏం చేసిరో వచ్చినాక గొడవ బానే అయితుంది మరి
అ అద ఆటో ఛార్జ్ దగ్గర అయితేన్నట్టుందండి ఆటో ఛార్జ్ దగ్గరే ఎంత ఇంత మే అంత అనుకున్నావు అంత అనుకున్నావు అని మాట్లాడినట్టు వచ్చింది
ఉ ఎంత మంది పైన అందరి మీద పడాల్సిందే కదా
ఆ పడాలి
ఉమ్ ఏం టాపిక్ ఏదన్నా టాపిక్ మాట్లాడుకున్నాం
ఆ ఏమున్నాయి కథలు స్టోరీస్
కథాలు స్టోరీస్ ఏమున్నాయని ఏం మాట్లాడుకుందాం
అంటే నాకు చిన్నప్పటి నుండి కలవరింత అని ఒకటి ఉండేది అన్న మాట పెళ్ళనాక కూడా పోయిందో తెల్వదు ఇక మాయన నడద్రతుది కవరిస్తా ఉంట అంట నేను ఏదున్నా పొద్దున్నందాక జరిగింది నైట్ అంతా చెప్తా ఉండేది అనమాట చిన్నప్పటి నుండి అయితే నా నైన్త్ క్లాస్ లో ఇట్లా జ్వరం వచ్చినప్పుడు మా అక్క తీసుకపోయింది పోయనం సూదులు ఎంచుకున్నాం ట్యాబ్లెట్ తీకు తీసుకున్న డబ్బులన్నీ ఆడికి ఆడికి కతం చేసినాం అన్న మాట చేసి వ చ్చినప్పుడు తిన్నా అంటే ఛార్జింగ్ లేకుండా మొత్తం దిల్పసంద్ అది ఒకటి పీస్ పెద్దదే అపుడు నలభై రూపాయలకు వచ్చేది తీసుకున్నాం వచ్చినం ఇంటికి పోయినాక తినొచ్చు అని ఇగ నడుచుకుంట పోయేటప్పుడే అప్పుడు నలభై రూ పాయలే మా దగ్గర ఉమ్ ఆ ఆ అవునవును నేను నైన్త్ క్లాస్ అం టే రెండు వేల పన్నెండు ఆహా పన్నెండు కాదు పదమూడో పద్నాలుగో ఆ టైం అండి అప్పుడు అప్పుడు ఆ రేటు నాకు కూడా తెలవకపోయేది మా అక్క తీసుకొచ్చేది బాగా అంటే ప్రతిసారి ఎటుపోయినా తీసుకొచ్చేది దిల్పసంద్ అంటే బాగా లైక్ ఆమెకు నలభై రూపాయలకి తీసుకొచ్చేది ఉమ్ అయితే ఏమైందం టే ఇట్లా అ దిల్పసంద్ తీసుకొచ్చుకున్నాం ఇగ పోయేటప్పుడు నడుచుకున్నా తీసుకెళ్ళింది అంత దూరం వచ్చేటప్పుడు ఆల్రెడీ పోయేటప్పుడు నాన్న వాళ్ళు చార్జి కి డబ్బులు అయినా కూడా ఛార్జీకి ఉంటే మళ్ళ తినడానికి ఉండదు కదా అనేసి ఇగ నడుచుకుంట తీసుకువోయింది వచ్చేటప్పుడు కూడా మళ్ళీ తీసుకువచ్చింది నడుచుకుంటనే అంత దూరం మూడు కిలోమీటర్లు ఇగ తీసుకొచ్చినం కా అక్క ఆగు నాకు కాళ్ళు నొత్తనాయి కండ్లు తిరుగుతున్నాయి సూది వేసిన కాడ మంట మండు తాంది అని అన్న ఎంత అన్నా వినపడకుండా దబ్బాబామ్మ ఉత్తి మనిషి నేనేమో ఈ పేషెంట్ కదా నడవలేకపోయినా మస్తు ఇబ్బంది పడకుండా ఇగ చిన్న చిన్నగా పోయినా మళ్ళ ఆయే ఏమంటావ్ అవి కొన్నవి కూడా నా చేతనే పెట్టింది ఆమె ఉత్తిగనే పోతాంది ముందు నడస్కుంట ఇగ ఆగక్క ఆగక్క అనుకుంటా పోతాంటే ఇంకా ఆగకుండా అట్లనే ముందుకు వచ్చింది ఇగ ఇంటికి పోయినంక ఇగ అమ్మ వాళ్ళు అడిగారు ఇట్లా మంచిగా అంటే సెట్ అయిందా అది ఇది అని అంటే సరే అన్న ఆ ఆటోకే పోయారు కదా అంటే ఆటోకే పోయినం అని చెప్పిన చెప్పినా ఆటోకి పోయి ఆటోకి వచ్చిర్రు కదా అంటే అవున అన్నా ఇగ సెపరేట్ గా పడుకున్నాం తినేసి పడుకున్న తర్వాత ఇగ నైటు ఎన్నింటి కోనంట నేను లేచి అక్క ఆగు అక్క ఆగు అని ఇగ పొద్దున దాకా ఇప్పుడు పోయేటప్పుడు ఎట్లా మాట్లాడిన్నో ఆమెతోటి వచ్చినప్పుడు ఇష్టం వచ్చింది అన్ని అన్నానంట అన్నాంకా పొద్దున లేచి ఇంకా మా అక్కని తిట్టరాన్ని తిట్లు తిట్టిండు మా నాన్న ఆటోకి పోయినా అని చెప్పి ర్రు అబద్ధాలు నేర్చుకుంటారా అసలు జ్వరం వచ్చినదాన్ని ఎంత ముద్దుగా తీసుకుపోయినావ అంతదూరం మనిషివేనా నువ్వు ఎంకర్ల అది ఇది అని అన్ని వచ్చిందిన్నమాట తిడితే నీకెవరు చెప్పి ర్రు అని మా అక్కని దిల్పసంద్ ఇవ్వను ఏమి ఇవ్వను నీకు ఈ ఫీసు నిన్ననే తీసుకున్నావు గంతే నీ పీసు నువ్వు చెప్పినావు కదా చెప్పనని చెప్పినావు కదా అని ఇగ మా అక్క నన్నుదిట్టిందనమాట. తిడితే మళ్ళ చూసినవానే నాకు దిల్పసంద్ ఇయ్యనంటాంది ఇంకా నన్నే నడిపించింది నా వల్లనే కదా ఇంకా దిల్పసంద్ వచ్చింది అదే నేను ఆటో కి పోదాం అంటె రాకపోయింది కదా ఇగ నేను అని ఇగ మళ్ళ సగం ఇచ్చే దానికి వెంట పడ్డాను అనమాట ఆమెతోటి
ఉ ఉహూ
పండయ్య నైట్ ఇక ఏం చేసినా గుడా నైట్ నేను చెప్పడం చెప్పడం మా నాన్న వినడం తెల్లారు అది రిపీట్ చేయడం అదే ఇక తిట్టడం అన్నమాట చేసేదాన్ని ఊకే అది కలల్నే అరిచిన ఇగ వాళ్ళు లేపి ఎవరు తీసుకెళ్తారు ఎవరు తీసుకొతారు అని అంటే కూడా వాళ్ళ పేర్లతో సహా చెప్పేదాన్ని అంట నేను
ఉహు
ఉమ్ గట్ల అంటే ఒకసారి ఏమో మా నాన్న ఆ చెల్లెనకు చెపేది ఆ అయితే ఒక రోజు నైట్ ఒక రోజు అ అప్పలు కూడా నాన్న ఊకే పొలం దగ్గరికిిలి న్నప్పుడు మామూలుగా పావుకిళ్ళ అప్పలు టవలో కట్ కట్టుకుని తీసుకెళ్లేదనమాట కోతులకు కావాలకి ఇట్లా పోయినప్పుడు తీసుకపోతాంటే ఇక అమ్మ ఏమో దాష్ దసి పెట్టేది ఊకె ఈయన బాగా తింటాడు అని దాచిపెట్టది అనమాట వేరే దగ్గరే దగ్గర ఇక తీసుకుపోతాంటే నేను దుసి నేను అమ్మకి చెప్తా కంటే చెప్పకు తిడుతది చెప్పకంటే సరే చెప్పనని నైట్ కలవరేంత చెప్తే పొదు మా అమ్మ మా నాన్న సక్కగా తిట్టింది తీసుకపోయినా పిల్లలు లేకుండా ఉన్న కొన్ని కూడా నువ్వు తీసుకోతె వాళ్ళ ఏం తింటరనుకున్నావ్ ఆ తీసుకుపోయినావ్ మరి చెప్పవా మరి అది వద్దంటంటే తీసుకుపోయినమాట అది నాకు అన్ని చెప్పింది అంటే ఎప్పుడు చెప్పినవ్ నన్ను అడతాడు నేను చెప్పానే చెప్పాలా నేను నైట్ చెప్పింది నిద్రలో కలవరింతలో చెప్పిందని వాళ్ళు ఇగ అని అట్లాన్నారు రెండు మూడు దొరక పట్టించిన ఇగ ఈమె ముందు ఎం పని చేయొద్దు అని ఇక ఊకేనేది మా నాన్న మా అక్క అయితే ఇప్పుడు కూడా అంటది ఖచ్చితంగా ఒకసారి ఇట్లా పోయినందుకు ఇది నన్ను దొరకబటించి పుల్ తిట్టిచ్చిందని ఇప్పుడు ఉందొ లేదో ఇగ వండించుకుంటాడో వంటించుకోలేడో ఇగ లేత్తడు లే చిన్న సౌండైన లేతడు గానీ మరి వింటాండో వినట్లేయడ పెళ్ళనా కొత్తలా వినేది. వాస్తవానికి ఏదన్నా చెప్తే వినేదట మళ్ళి కదిలిచ్చి పడుకునేదట ఇగ ఇప్పుడు మరి వింటాండొ వినట్లేడో నేను కూడా ఏం పట్టించుకోట్లేను అంతేగా కాలిగుంట
కదా జరిగింద అన్నట్టు స్టోరీ
ఆ అట్లా జరిగింది
ఏంటటా ఆంటీ గారు ఫోన్ చేశారేమో
ఆంటీ గారు ఎవరికి చెప్పందని చెప్పారు రేపట కమ్మింగ్ అట
అయ్యో అంత చెప్పపోయరు మీము పొదుగాల అందరిక మైక్ పెట్టి చెప్పేస్తావాని నైట్ ఏ చెప్పేస్తావా అన పేర్ర్
నేను అన్నా కదా మరి ఇ జుస్తానవు కదా మరి మా మామ తెలుసా మన మామ బార తీసుకొస్తాను తీసుకోరా అని అన్నాడు కదా అన అంటే అన్నది వచ్చేది తెలియదు నువ్వు కూడా చెప్పకు మరి నాకెందుకు చెప్పుడు నాకు అస ఉబ్బుతుందిని నే అన్నా నాకెందుకు చెప్పి నేను ఆలోప అలాని నాకు చేద్ద్ను మామూలు మాట్లాడు మాట్డ మాట్లాడుతును మామలు యిపు వస్తుందంటే అతమని చెప్పదును ఇంకా ఎందుకో చెప్పలేదు ఇక ఎవరికి చెప్పకని చెప్పింది చెప్పు సరేలే చెప్పను రేపు వచ్చేదాకా ఎవరు చెప్పకురా వచ్చిన మాట్లాడదాం అంటే సరేమ్మాని నేనయితే పులిహోర ద ఉన్నామని చెప్తా కొడుకు ఫోన్ చేశా అని చెప్పిన
మ్మ్
అయితే నవ్వింది ఇక టైం అయితుంది